తో నమస్కారం
నమస్కారం ఏం చేస్తున్నారు
ఉం ఏం జేయాలో దిక్కు లేకున్నా
ఎందుకు
ఏం చేయాలో అర్థం గాల అందుకే
అ హ
ఉం
ఎక్కడికి వెళ్లలేదా ఈ రోజు
ఈరోజు ఎక్కడికి పోల అసలు నిన్న పెండ్లికి పోయింటి అంతే
ఆహా
ఈ రోజు పాపం పొద్దునే వద్దానన్నాను పోలేదు అయిన
అయ్యయ్యో
నిద్రపోయిన ఫుల్ గా లెసేకీ గాల ఇంకా
ఎంతకు లేచావ్ మరి
ఎంత ఎయిట్ ఎయిట్ అట్లా లేచిన
ఆ
ఆడ పెళ్లి కూడ అయిపోయి ఉంటంది ఆల్రెడీ సెవెన్ థర్టీ కే వాళ్ల అందరితో ఆ యాడ నేను పోయేది
ఉ ఇంకా అంతలె మరి
మీరేం చేసున్నారు
నేను కూడా ఏం చేయలేదు ఇందాక బట్టలు వాష్ చేశాను
ఆహ
ఉ ఈరోజు వేసుకొని వెళ్ళినా డ్రెస్ ఉండే
ఉ
ఇంకా డ్రష్ చేంజ్ చేసుకొని అది ఒక్కటి వాష్ చేసేసా
ఉహు
ఉ ఇంకా
మీరు ఏమంటారు కోర్స్ చేయడం మేలు అంటారా వద్దంటారా చెప్పండి
నన్ను అడిగితే షాప్ నేర్చుకోవడమే బెటర్ అంట
నేర్చుకోవడం బెటరే ఇప్పుడున్న
కోస నేర్చుకుంటేనే ఏం రావట్లేదు నేర్చుకోకుంటే ఇంకేమైనా వస్తాయా అది కూడా ఒకటి ఆలోచించు మరి
నేర్చుకోవాలో వద్దు అర్థమే కాలే
మరి నాకు సాప ఏం రాదు మరి అససార్ దాని మీద వచ్చేది ఇప్పు నిన్న నా తంటాలు పడుతున్న ఓయమ్మ ఇంటర్వ్యూ షెడ్యూల్ మెల్ పెట్లా
ఆ
మరి పెడతాడా ఉందా లేదా ఏం అర్థమైతలే నాకు మరి
ఉమ్ అంతే
హ ఆఫ్లైన ఆన్లైనా ఏంటి అర్థమైత లేదు నాకు
ఏదో ఒకటి చెప్తారులే మీరు రిటర్న్ మేలు పెట్టండి ఏముంది ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ప్లీస్ టెల్మీ అని
ఇంకా ఇంటనే స్లాటా బు కావట్లేదు నాది ఇంకాడ ఏ స్లాట్ వేసాడో తెలియాలి కదా
హ తం
ఏ త్రీ స్లాట్స్ బుక్ చేయమన్నాడు బుక్ చేసాను తర్వాత నాకు ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒకటి ఫిక్స్ అయినట్టు
అవునవును
మ్ మ్ కాల కోసం
ఇంకే ఏం చేస్తున్నారు?
ఏం చేయాల ఖాళీగా పడుకొని ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే తర్వాత మనా ఇంటర్వ్యూ క్వ్చన్స్ ఏమన్నా చూసుకొని రాసుకోవాలి రాసుకొని ఇంకా చదువుకోవాలి ఇంకా ఇంటర్వ్యూ ఉంటే బెటర్ లేద అంటే లేదు అంతే
అ
ఆ మొన్న ఒకటి యూట్యూబ్ లో చూసి ఒక ఫిఫ్టీ క్వచన్స్ రాసుకున్నా. నిన్న ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఏమో రాసారు చాట్ జి పి టి లో కోట్టి
అ
ఈ రోజు ఒక ఫోర్త్ ఇయర్ లో రాసుకుంటే
తేలిపోతాది
ఆ ఇంకా ఎస్డీ ఎల్స నేర్చుకోవాలి, అది కూడా ఉంటది టెస్టింగ్ సైడ్. ఎస్ డి ఎల్ సి కూడా అడుగుతాడు తర్వాత ఎస్ క్యూ ఎల్ అడుగుతాడు. జావా అడుగుతడు పిచ్చలు వేస్తాం అసలు సాప్ మీద జావా ఉంటది పిచ్చి లేస్తుంది అసలు నాకైతే
అయి పోయింది
ఏం చదువుకోవాలో ఏంటో ఏమ్ అర్థమవ్వట్లేదు నాకు ఇం క్రాస్ క్రాస్ చేద్దామంటే హెల్పింగ్ ఉండాలి క్రాస్ చేయాలంటే ఆన్లైన్ అయితే హెల్పింగ్ ఉండాలి
అవును
హెల్పింగ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నువ్వురావే హైదరాబాద్ కి అంటే నువ్వు నీకు నేను హెల్ప్ చేస్త నాకు నువ్వు హెల్ప్ చేస్తవ్
ఏం చేసేది ఏంది వచ్చేది వచ్చి ఎన్ని ఏలు నా క కెమి
కొంచసం నేర్చుకోవచ్చు కదా సార ఆయన అవ్వచ్చు కదా ఇంట్లో ఏమడకదిందామ అనుకుంటున్నాం ఊరికే
ఆవి దగ్గర్లో ఉన్నాయా ఎగ్
మాకు దగ్గరలో రోండే ఉన్నాయి సాప్ ఇన్స్టిట్యూట్ ఇడ
ఇంకా
నువ్వు వస్తే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మాట్లాడతాం కదా.
శివమన్నింగ్ చేయాల అని ఉంది అందుకే
ఆ ఇద్దరు బెంగళూరులో కూర్చున్నారు మీరు ఇద్దరు ఆ థర్డ్ చేస్తారు నన్ను అదిలేస్తారు పోండి
ఆ ఇంగేంలే సొప్పే కన్నా ఉండదు రా మరి అయితే సార్ మాదిద్దరు సబ్జెక్ట్లు ఒకటి కాబట్టి అట్లా చూస్తున్నాం అంతే
సర్లేదుందమ్మా హైదరాబాద్కి వచ్చి చేసుకోవచ్చు
వస్తా నాకన్నీ డబ్బులు అరేంజ్ చేయ్ నేను వస్తా ఖచ్చితంగా నాకాన్ని ఫ్రీ గా పెట్టు
మే రామె నీ హాస్టెల్ విన్ నైనాక వతారా
నిజంగా క తవా
ఎ ఎన్ని ఎన్ని రోజులు అన్నట్టు ఎన్ని నెలలని గడతవ్ అసలు
నేను ఎన్ని రోజలు జబ్ చెత్తే అన్నీ రోజులు కద
మీకు వచ్చేది ఆరు వేలు అది నీకే సరిపోతుంది మిగతాది ఎడతెతావ్
పన్నెండు వత్తాది నీకు ఐదు వేల ఐదొందల్ నాకు ఒక ఐదు వేల ఐదుందాలు పదకొండు వేలు పోతుది ఇంకో వెయ్యి రూపా యల్ మిగుల్తది లేరా
పక్కా చూస్కో అగ్రిమెంట్ మీద సైన్ చేయాలా నువ్వు
సరే చేస్త
ఆ సైన్ చేప్పించుకోని నువ్వు నేను మాట్లాడకపోయినా కూడా ఈ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నేను ఉన్నాన్నీ రోజులు నువ్వే కట్టలని
సరే కడతలేర
ఉమ్ అబ్బ మట్టిచ్చినవ్ ఇంకేం అగ్రిమెంట్ తీసుకొని వస్తా రేపే
సరే
వీళ్ళు బెంగళూరుళ్ళు ఆ నమ్మకం లేక అట్లా చేస్తరంట నేను నీ మీద అట్లా చేస్తా మర్
అంటే నాపైన నామకమ్ లేదా అసలే సమా నీకు
ఆ వీళ్ళు వీళ్ళు అట్లా చేసారంట నాకు ఆ థౌట్ వచ్చి నేను ఇట్లా చేస్తాను అంత తే నమ్మకం కాదు మరి ఇంకేమి పీజీ ఖర్చు పెట్టుకున్నాని చెప్పు ఖచ్చితంగా వస్తా పోనా రేపు
ఖచ్చితంగా మేము పెట్టుకుంటారా
పక్కా పెట్టుకుళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేసినావు డబ్బులుంటే ఏం చేస్తావు
మా ఇంట్లో వాళ్ళు నన్నేం అడగరు డబ్బులు నా ఖర్చులకి నేను చేసుకుంటుంది అంతే ఇంట్లో వాళ్ళకేపా ఇస్తలేదు నేను డబ్బులు
మినిమం త్రీ మంత్స్ పెడితే చాలు మిగతా నేనే చూసుకుంటా
ఉమ్ సరే త్రీ మంత్సే కదా రా పెడతనేరా ఏ చ నేను ఎందుకు అడుగుతా పిచ్చిదన రా
ఎంత మీ పీజీ రెంట్టు
ఫైవ్ ఫైవ్ మాది
ఆ ఇట్లా ఎలక్ట్రానిక్ కెటిల్స్ అలాంటి వాళ్ళు అల్లో ఉన్నాయా
కేటలే నా దగ్గర వంది పోమే వెరిదన
మరి ఇంకేం పో వస్తానుండు మండెనే నేనే దిగుతా మా ఫ్రె ఆ ఎట్లా మా ఫ్రెండ్ వస్తుంది నువ్ ఐదువేల ఐదువందల్ కడతావ్ కదా ఖచ్చితంగా
కడత
పక్క
ఉమ్
ఆ అయితే వస్తా ఉండు అయితే ఎట్లా ఈ రోజు వేరే ప ఫోన్ చేసి హైదరాబాద్ పోతున్నాను అని అనిన్ది ఇట్లా ఆ పాప ఏదో కోర్స్ నేర్చుకోవడానికే.
హు హూ
ఆ పాప యాడో పిజిలో ఉంటది. నాకు సంబంధం లే వచ్చే వరకు మాత్రమే వస్తా. ఆ పాప తిరుపతికి పోదాం రా అని ఫోన్ చేసింది నాకి. ఇంట్లో గురించి తెలిసి కూడా అడుగుతున్నావ్ మా యామ్మ తంతుంది ఎగిచ్చి అని అన్నా.
ఎందుకు
ఆ
ఎందుకు తంతాది.
ఈ కుట్లు పన్నాయి కదా తిరుపతిలో పన్నా.
ఆహా!
హా అది అది మళ్ళీ అడిగితే మాయమ్మ తగ్గిపోయింది అన్నీ అన్నీ స్టంట్లు చేసినంక కూడా మళ్ళీ నువ్వు పోలా అనుకుంటున్నావా అని తిట్టింది.
అది అక్కడే జరిగింది కాబట్టి ఇంకొకసారి వెళ్ళేసి వస్తే మంచి అవుతాది అంతే.
నేను అదే అనుకుంటే వద్దు వాళ్ళు సరిగ్గా ఉండరు అన్నమాట సరిగ్గా మాట్లాడరు.
నువ్వు అట్లాంటప్పుడు వెళ్ళకపోవడమే బెటర్.
ఏమో
నేను కూడా పోయి ఈసారి త్రీ జాబ్ వచ్చిన తర్వాత త్రీ హండ్రెడ్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నా.
మ్ అది మేలు
త్రి హండ్రెడ్ టికెట్స్ బుక్ చేసి మీ అన్నని అడిగాను మొన్న మీ అన్నని అడిగితే త్రీ హండ్రెడ్ టికెట్స్ బుక్ చేస్తా పోదామా రమ్మని ఇద్దారము అంటే అస్ జాబ్ చేసుకో జాబ్ ఇప్పుడు నేనైతే లీవ్ పెట్టలేను కష్టం అవుతాది. చేసుకోపోదాము అని అన్నాడు నువ్వు జాబ్ కోపోయి. ఎక్కడికి పోదామంటే అక్కడికి పోదాము అని అన్నాడు.
ఓ నేను ఆగస్టు లో పోవాలనుకుంటున్నాను.
అనేసి ఏది ఫ్రీ దర్శనమా
ఆ ఫ్రీ దానికే అప్పుడైతే జనాలు తక్కువ ఉంటారు అని మా అమ్మ వాళ్ళు
రేపు లేవమ్మా జనాలు తక్కువ పెద్దమ్మా వన్ డే పడుతుంది తెలుసా?
ఆగస్టు లో ఇప్పుడు కాదు.
ఆగస్టు లో అయినా అంతే పడుతుంది ఆడ.
అదే ఎస్డి టోకన్స్ తీసుకొని పోతే సర్వదర్శనంది సరిపోతుంది.
అదే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది.
ఆ చాలు సరిపోతాది ఫాస్ట్ గా పోయేసి ఏం చెప్పింది. ఉంటే ఏమైతాదో చూడాల
మ్
చూసుకో అగ్రిమెంట్ మీద సైన్ పెట్టేకి రెడీగా ఉండు
ఓకే
అది ఐదు వేల ఐదు వందలు కట్టల్ల చూసుకో మ్ అయితే ఇంకేమి మా ఇంట్లో కడట్టాలంట అంటే ఇంకేం ఉ ఇంకేం పో అని అంటడు మా యామ్మో తంతుంది ఎగిచ్చి
ఎందుకు
సరే అయితే టైం అయిపోయింది బాయ్ బాయ్
బా బా మే ఇంకో కాల్ చెయ్
ఆ
ఇంకొకటి
ఆ
ఉ